హలో బాగున్నావా అక్క
ఆ బాగున్నారా మీరు బాగున్నారా
ఏం చేస్తునావ్ అక్క నీ వాయిస్ చిన్నగ వినపడుత్ ఏదక్క చాలా చిన్నగా ఉంది స్లోగా
ఆ పిల్లలు ఫోన్ కింద పడేసార్ రా అందుకే వాయిస్ అట్ల వస్తుంది ఉంది
ఆహా ఎట్లు ఉన్నారక్క పిల్లలు అన్న అవునా
ఉమ్ చవవు దగ్గరే పెట్టి మాట్లాడుతున్నా కానీ వాయిస్ ఇదేంటి మోన్న బాబు గబక్కున ఫోన్ చే చూస్తూ చూస్తూ కింద పడేసాడు ఇక నేనేమో ఇటు వ్యవసాయానికి వెళ్లాల్సి వస్తుంది రోజు ఫోన్ పిల్లల దగ్ దగ్గర ఉంటుంది
అదే అదేలే
ఉమ్ బాగున్నారా అన్నయ్య బాగున్నారు అందరు బాగున్నారా
క్క మీరందరు బాగున్నారా
ఆ బాగున్నాంరా పిల్లలు వచ్చారా స్కూల్ నుంచి
ఎండలు
మంచిగా అనే దగ్గరే ఉంది మంచి కొడుతున్నాయ్ ఎండలు కూడా మాకెళ్ళి అసలు ఇప్పుడే అసలు ఉండలిపోతున్నాం చెప్పురా హలో వాయిస్ కట్ అవుతుందిరా బాగా
వేద్ దక్క హలో
పిస్సంధి వాయిస్ కట్ అవుతుంది సి
అవునక్క కట్ అవుతుంది ఇంకేంటి మరి విశేషాలు చాలా రోజులు అయితుంది ఫోన్ చేయక అసలు ఫోన్ కూడా చేయట్లే
ఒక మిషన్ కోత మిషన్ కొన్నాము ఇక దాని గురిం చి అంత ఐడియా లేక దాని గురించి మొన మొన్న పోయ్ ఒకసారి చూసొచ్చాము షాప్కి వెళ్ళాము దానికి ఎంత సబ్సిడీ వస్తది మనం ఎంత పెట్టాలి అన్ చెప్ ప్పేసి అడిగేసి వచ్చాను మనకి గవర్నమెంట్ నుంచి లోన్లు వస్తాయి కదా ఆ లోన్లో తీసుకుందామని వెళ్ళాను
ఆ
తే పర్లేేదు మనకఅయితే నెలకొచ్చేసి ఒక ఐదు వేలు కట్టుకోవడం పెట్టుకున్నారనమాట అట్ల పెట్టుకొని మన దగ్ డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి అంత కలుపి కట్టుకోవచ్చట నెలకైతే ప్ర అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్టుకోవచ్చు
ఉమ్
ఈఎంఐ లాగా అంటే ఈఎంఐ లాగా ఈఎంఐ అట్లా కాదు అంటే కొ కొన్ని ఈఎంఐలు అంటే ఒక నెలలకు ఐదు వేలు కట్టామనుకో వచ్చేప్రతినెలకి ఖచ్చితంగా ఐదు వేలు కట్టాలి
అవును
అట్లా కాకున్ డా నా దగ్గర డబ్బులుఉన్నపుడు కడతా సార్ అని చెప్పేసి మా దగ్గర ఒక బ్యాంక్ ఒకసార్ తెలిసిన సార్ ఉన్నాడు
ఉమ్
ఆ సారి కి చెప్పి తీసుకున్నాను ఇప్పుడు మన దగ్ గ్గర అయితే ప్రజెంట్ గా
ఆ
ఆ ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే కూలీలు అసలు దొరకట్లేదురా
అవునక్క
అసల్ పక్క నుంచి పిలిపిస్తున్న వాళ్ళకి చార్ ర్జీలు ఇచ్చి అంత పని చెపించుకుంటున్నలగ ఉమ్ ఆటో ఛార్జీలు ఇస్తున్నా ఇక వాళ్ళు పొద్దున్నే వస్తున్నారులే కాని వాళ్ళు పొద్దున్న వాళ్ళను ఎక్కించుకోవరానికి ఒక ఆటో ఆయను మాట్లాడ
అవును
ఆ టైన్ వచ్చిండు ఎక్కించుకొస్తుండలే కానీ మళ్ళీ వాళ్ళు పక్క ఊరోళ్ళు కాబట్టి తొందర పంపయాల్సి వస్తుంది నైట్ ఏ టైం నైట్ మరీ లేట్ అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఇబ్బంది కదా ఆడోళ్ళు కదా మనకి
ఆవునుగద అక్క పని జరగదు ఎంత యినా కూరలుకు అను మిషిన్కి తేడా చాలా ఉంటది
అందుకే పోతే పోయినాయి అని చెప్పేసి ఇగ సబ్సిడీ లో కొంచెం తీసుకు
అక్క ఇప్పుడు ఆ మిషన్ల కంటే కూలోళ్ళకే ఎక్కువుంది అక్క రేటు వాళ్ళకు కూలీ కూలే ఎక్కువ ఉంది
అసలు ఇస్తామన్నా మొన్న ఒక ముఠాతో మాట్లాడారా మటా వాళ్ళైతే అసలు ఎట్లా తెలుసా మేము పొద్దున ఎన్మిదింటికి వస్తాం ఐదున్నరకాళ ఇంటికి వెళ్ళిపోవాలి కొంచెం ఎక్కువైతే మాత్రం అని చెప్పి మాట్లాడుతుండ్రు అదే వాళ్ళకి గుత్తాకి ఇచ్చేసాను అనుకో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారట
అవును అట్లనే చేస్తారు
పక్కన పోతావమ్మా మాకు గుర్తాకి ఇచ్చేయండి అంటున్నారు కూలయితే ఒకటట ఇగ ఇగ ఒక పొలం చేసి వ చాక వాళ్ళ పొలం చేసొచాక మాకు వస్తానన్నారు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ దగ్గర చేసే వాళ్ళ దగ్గర మాట్లాడాను
హ్మ్
ఇంక వాళ్ళతో వీళ్ళతో ఎందుకులే ఇక పోయిన సంవత్సరం కూడా ఇట్లే లేటై లేటై ఇప్పుడు మనం కోసే టైంకే కోయాలిగా ఆ వరంతా పగిలిపోయి అంత పొలంలో అంత పాడే పాడైపోతుంది ఎందుకులే ఇగా ఒక మిషన్ కొనుక్కుంటే బెస్ట్ గా అనిపింది నాకు కుడా
కా ఫైయ్ వీళ్ళ కూలీ ఎంత కష్టపడిపౌ
నీ వాయిస్ అసలు కట్ అవుతుంది అసలు మాట వినపట్లేదు బయట ఉన్నారా ఇంట్లో ఉన్నారా
బయటే ఉన్నాక్క
ఆహ ఆ ఓకే ఓకే ఆ ఓకే ఓకే ఇంకేంటి అమ్మ వాళ్ళు బాగున్నారా
ఆ బాగున్నారు అక్క ఈ మధ్యలో వెళ్దాం అనుకున్న వాళ్ళ కూడా తో ఇట్లా అమ్మోళ్ళు కూడా పొలాలేశారు గానీ ఫెసిలిటీస్ అటు అటు ఇంక తెలీలా ఇవన్నీ
ఆహా ఇప్పుడు కొత్త కొత్తయి లోన్లొస్తున్నాయి ఇవన్నీ కొంచెం వాడుకోవడం మంచిది రా ఇప్పుడు రైతులు కూడా ఇప్పుడు ఒకప్పుడులాగా ఎరువులు పంటకు పెంట నుంచి తెచ్చి అట్లా చేస్తుంటే